హలో హలో మేడం.
నమస్కారమండి.
ఆ నమస్కారం మేడం. బావున్నారా?
బావున్నరా అండి?
బావున్నాను మేడం. బావున్నారా?
ఏం చేస్తారండి?
నేనా పడుకొని ఉన్నా.
అవునా అండి, తినేశారా అండి అన్నం. అన్నం తిన్నారా అండి.
చేయలే లే వంటా చేయాలింకా.
ఉ
ఉ లేరువాయ అయిపోయిందా మీది వంటా.
ఆ అయిపోయింది మేడం.
ఏం చేసారు వంటా?
కొంచెం గట్టిగా మాట్లాడరా అండి వినబడ
ఆ వంట ఏం చేశారు అంటున్నా.
అదే అండి మా వంట అనేసి మీకు కొంచెం ఆస్తాన్ లేదండి.
ఉ
అదే దాన్ని చికెన్, మటన్ తీసుకొచ్చిరండి. నాన్ వెజ్ తెచ్చింర్రు మా ఇంట్లో కొంచెం ఆ
ఓకే ఎవరు చేసారు, మీరే చేసారా?
ఆ మా అత్తయ్య గారు చేసారండి.
అవునా నీకు కొంచెం ఫ్రీ అనమాట.
ఊ
ఆ ఉండండి. ఇంకా ఇంకా మేడం. ఇంకాన ఏం చెయలే ప్రస్ ప్రస్తుతానికి పడుకొని ఉన్నా. ఇంకా బట్టలు ఆ బట్టెలు ఉన్నయి వాషింగ్ మిషిన్లో ఆరేయాలి.
అవునా అండి ఉ
ఉ ఇంగా అవి ఆరేసి వంట స్టార్ట్ చేయాలి ఇంకా.
అవునా అండి.
మీరు?
మ్ మీకు పంండగలంటే ఏది ఇష్టం అండి ఎక్కువ
పండగల ఏమి లేదండి ఇష్టమంటు మై సంక్రాంతి అయితే కొంచెం బా చేసుకుంటాం ఆ సంక్రాంతి ఊరికి ఎల్తాము
అవునండి
అక్కడ ఇక త్రీ డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం ఇప్పుడు పండగలంటే ఏమున్నాయడా ఎవరింట్లో వాళ్ళు చేస్త
స్పెషల్ గా సంక్రాంతి స్పెషల్ బాగా మీరు అవి స్వీట్ వేస్తారట అరెసలు అన్ని
ఆ అరిసెలు చేస్తారు
ఆ అట్ సైడ్ బాగా అవి ఎక్కువ ఏస్తారంటా గదా అండి
ఆ ఇక్కడ అరిసెలు బా ఫేమస్ అరిసెలు కర్జికాయలు
ఆ కజ్జికాయ ఆ ఆ ఆ
ఆ లడ్డు
మ్
ఇంట్లో బాగా చేస్తారు మెయిన్గా అరిసలు ఎక్కువ ఇష్టపడతాం మేమైతే
అవునండి ఊమ్ స్వీట్ కంపల్సరీగా ఇంట్లో ఆ సంక్రాంతికి ఆ స్వీట్ చేయాలంటే అరిసలు చేస్
ఆ స్వీట్ అంటే ఫస్ట్ ఆడిసలే ఎక్కువ
అవునండి మంచిగా అది ఆ అవునండి మంచి ఇట్లా చే ఉండ బెల్లంతో పాకం అట్లా చేస్తారు కదండి ఎట్లా చేస్తారండి
బెల్లమా ఆ అదే ఫస్ట్ బియ్యం పిండి ఉంటది కదా
పిండి ఆ నాన
బియ్యం నానబెట్టి బియ్యం పట్టిస్తారు మిషన్ లో ఇంత ముందు అంటే రో కలి దంచేవాళ్ళు ఇప్పుడు దంచే వాళ్ళు ఓపిక లేరు ఎవరు
అవునండి ఫస్ట్ దంచేసి చేసేవాళ్ళు ఇప్పుడు అంత ఒపికలేదు ఇప్పుడు ఇప్పుడు స జనరేషన్
ఆ రాదు గదా దంచడానికి మిషన్ పట్టించి అది పాక్ ఇగ నాకు కూడా రాదు పాకు మా అత్తయ్య పడతారు
అహ
ఊమ్ నా అత్తయ్య నే పట్టి ఫంపిస్తది ఊరు నుంచి
అవునా అండి
ఆ ఇప్పుడు కూడా ఎప్పుడు స్టాక్ ఉంటది మాకు ఫ్రిడ్జ్ లో అరిసలు
అవునా అండి దాంట్లో కొన్ని బెల్లం ను నువ్వులు కూడా ఏస్తారండి
ఆ పాట్టేప్పుడే బెల్లం పాక్ పట్టేటప్పుడు బెల్లంని పాకులో బియ్యం వేస్తాం గదా బియ్యం బట్టి వెమ్ ఇట్లా అంటారు దాంతో త కట్టెతో పప్పు గుత్తితో గానీ ఇంట్లాష్టాంతోను అన్నప్పుడు దాంట్లో కొంచము ఇవి కూడా వేసుకుంటారనమాట నవ్వులు
నువ్వులు కూడా వేసుకుంటుందా అవునండి
ఆ నువ్వులు కూడా వేసుకుంటే మనకి బాగా హెల్తీ ఫుడ్డే అన్ మా
మ్ మంచిదండి అవును
కేమంటే ఇప్పుడు కొంచెం ఇది మిషన్ పట్టిస్తారు కాబట్టి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ జేసుకుంటది
అవునండి
మనం దంచుకుంటే గినక అంత ఆయిల్ అబ్జర్వ్ జేసుకోదు మిషన్ వేడి గదా
పేపర్ కి తిన తినే ముందు పేపర్ కి రోల్ ఇట్లా టిష్యూ పేపర్ కి రోల్ జేసేసి ఇట్లా మం తినేస్
ఆ మనం ఎంత టిష్ చేసినా కొంచెం ఆయిల్ ఉం టుంది ఎక్కువ ఇప్పుడు
అవునండి
అదే ఇంత ముందు అయితే అంత బయట పెట్టేవాళ్ళు అసలు ఫ్రిడ్జ్ లో పెట్టేవాళ్ళు గాదు అది దంచినందుకో ఏమో ఎన్ని రోజులైనా సరే బయట ఉంటే అలానే ఉండేది బాగా
అలానే ఉండేది అవునండి
కానీ ఇప్పుడు పట్టే పాకము రెండు రోజులకే పైన బూజు వచ్చేస్తుంది మళ్ళ తే ఏందో అప్పుడు మా మా అమ్మ వాళ్ళు పట్టేవాళ్ళు మా చిన్నప్పుడు అసలు బయట పెట్ ట్టే వాళ్ళు అట్లా పైన క్లాత్ కట్టేసి
అవునండి
అట్టక పైన పెట్టే వాళ్ళు అన్నమాట అలా ఎన్ని రోజులున్నా అది అట్లనే ఫస్ట్ ఎలా ఉండిందో అలానే ఉండేది క్లాత్ కట్
అవునండి అవును
ఇప్పుడు కట్టే పాక ఏందో ఊకనే బూజు వస్తది టేస్ట్ ఉండదు
ఉండదు
అదే మనం మిషన్ పట్టియడం వల్లనో అందుకే అనుకుంటాం
అందుకే కావచ్చు అండి ఆ అందులో ఇగ అది వేడిగా ఉంటది మళ్ళీ దానిలో వల్ల తొందరగా ఖరాబ్ అయిపోతయండి ఇప్పుడు కొంచెం పై బయట పెట్టేషి ఈ అవి కొంచెం ఇట్ల లటుక పైన కుండలో పెట్ ట్టేషి ప్యాక్ చేసేసరికి కొంచెం మంచిగా ఉంటాయండి అందులో యెనుకట అట్లనే ఇలాంటి ఇక్కడున్నాని ప్లాస్టిక్ డబ్బాలల్లా అందులో స్టోర్ చేసుకోరండి ఎక్కువ చేసుకోపోతురు అలాంటి దాంట్లనే ఇట్లా పెట్టేసి కుండలలో దానికి కాటన్ మూత కట్
ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ అలా ఆ అవును ఎన్ని రోజులున్నా అది చేసుకున్నప్పుడు బాగానే ఉంటు
బాగు ఉంటయ్ బాగుండేది అండి యెనకట అట్లనే చేసే వాళ్ళము నాన్నమని ఆ
అది అన్ని రోజులు ఫ్రిడ్జ ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి దాని మీద తేమ జేరుతది
ఆ అ తేమో అనుకుంటది బ్యాక్టీరియా కూడా వచ్చేసి తది అంతా ఆ వన్ తినొద్దు మేడం అసలు ఫ్రిడ్జ్ లో అసలు ఏం పెట్టుకుని అసలు స్టోర్ చేసుకుని అస్సలు తిననద్దు మేడం అది చాలా ఆ
డే పెట్టాలి వండే బెట్టినయ్ తినొచ్చు
ఆ వండే పెట్టినయ్ ఒక డే మాత్రమే ఉంచుకోవాలి మేడం మళ్ళా త్రీ డేస్ రా అదే మళ్ళీ తినాలంటే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
డే కే ఎక్కువ ఇంగా టూ డేస్ అంటే మొత్తం పాయిజన్ అవుతుంది
అవునండి అదే మళ్ళీ ఎక్కువ శాతం కర్రి కూరగాయలు కూడా ఎప్పుడి అప్పుడు తెచ్చుకొని వండుకుంటే బావుం టే అండి అది ఫ్రిజ్ లో పెట్టుకొని అవి వాడే అం టే కొంచెం అది కూడా కొంతమందికి నచ్చదు మేడం
నేను కూడా అంతే అస్సలు మా ఆయన అదే కొందరు వీక్ వన్ వీ
మళ్ళీ కూరగాయలు కూడా వాడిపోయి అంత టేస్ట్ కూడా ఉండయి మీరు అస్సలు ఉండయండి అది అంతా టేస్ట్ ఓ యా అంతే మనం ఎప్పుడుది అప్పుడే తెచ్చుకొని వండేసినా టేస్ట్ కర్రీస్ బావుంటాయండి
మేము కూడా అంతే మా హస్బెండ్ అలా తేడు అందుకే వీక్లీ వన్స్ కువి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకోని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చేసుకుంటారు కదా మేము అలా చేసుకోము ఇప్పుడికప్పుడు ఇక్కడ షాప్ ఉంటాది ఏష్ టా ఆ షాప్ లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు ఉంటే తెచ్చుకుంటాం డైలీ అలా ఫ్రిజ్ లో మొత్తం కూడా స్టోర్ చేసుకొని పెట్టుకొని వారానికి కి అని తెచ్చుకోం అసలు కూరగాయలు
ఆ తెచ్చుకున్నా ఒక వన్ డే తెచ్చు కో ఓ టూ డేస్ బాగా వన్ వీక్ ఉంచు పోవద్ మీద అవేల్ పోస్ట్ టేస్టుగ కూడా ఉండవి అంతా ఉమ్
టుడాలి అహా అసలు తాములేండి కూరగాయ ఎప్పుడు అప్పుడు పోయి షాప్ పు తెచ్చుకుంటా ఊ ఊ అంతే ఇక హా
తెచ్చుకున్నా గానీ ఒక బుట్టల ఏసుకొని బయటని గాలికి ఒక కాటన్ క్లాత్ ఏస్ కొని పెట్టుకుంటే కొంచెం ఫ్రెష్నెస్ ఉంటాయండి కొంచెం తడి క్లా తీసుకొని పెట్టుకుంటే కొంచం టమాటాలు అవి కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి కదండి ఇప్పటికి ఎళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా కొంచెం దూరం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుదిగా అండి బై ట్టాకు బుట్టలో వేసుకొని ఇట్టే గాలికి బె ట్టుకొని దాని మీద కొన్ని వాటర్ జల్లుకుంటుంటే సరిపోద్దండి మంచిగా ఉంటాయి అవి పచ్చిమిరపకాయలన్నా టమాటాలన్నా అవి కొంచెం అన్నీ కర్రీస్లల్లో ఏసుకుంటాం కదండి అవి ఉంటే బావుంటది అట్లా ఫ్రిజ్జులనే స్టోర్ చేసుకుని ఉండాలె అంటే అవి కొంచెం అవి మా ఇంట్లో నచ్చలేదు అసలు తినరె క్కువ ఫ్రిజ్ వాడం మేము ఎక్కువ వాడతాం కానీ ఓన్లీ పెరు పాలు కొంచెం మంచిగా పలగకుండా ఉండడానికి పెరుగు కొంచెం అల్లం పేస్ట్ లాంటివి ఎక్కువ యూజ్ చేస్తా కరాబ్ కాకుండా
ఊ ఇప్పుడు ఒక లైఫ్ లో ఒక భాగం అయిపోయింది ఫ్రిజ్ ఇంకా అల్వాటు పడినా పతీదీ ఫ్రిజ్ లో పె
అవును అలవాటు పడతారండి ఇప్పుడు చాలా ఫస్ట్ పాలు పెరుగు బయటనే ఉంచే వాళ్ళు కానీ ఇప్పుడు పలిగిపోతాయి అనేసి ఫ్రిజ్ వాడతారు
ఊ పుల్లగా అవుతుంది అనేది కొంచెం
ఊ
మెయిన్ పెరుగు ఫ్రిజ్ లో పెడతారు నేను ఆ పెరుగు నెక్స్ట్ డే ఉండే పెరుగు అయితే అస్సలు తిను ఇంకా ఈ రోజు ఈ రోజు మా ఆఫ్ ఆఫ్టర్నూన్ ఓకే జస్ట్ పెరుగు ఆ పుల్లక అయితుందినే ఆఫ్టర్నూన్ తోడు పెరుగుతే ఆఫ్టర్నూన్ మేము తిన్నాక ఫ్రిడ్జ్ లో పెడీతే నైట్ వరకి అంతే ఇకా మళ్ళ నెక్స్ట్ డే వరక్ ఫ్రిడ్జ్ లో పెట్టాము అసలు అది పెట్టినా కూడా తిన్నాము పడేస్తమ్
తీన బుద్ది కాదు అవునండి
ఇంకా అంతే ఇంకా మ తినమా అసలు నే మా హస్బెండ్ అస్సలు తినరు నేను నేనన్నా తి కొంచెంమన్నా తింటానేమో మా హస్బెండ్ అసలు తిన్నాను నెక్స్ట్ డే వంటే
హు అవునండి అసలు అది ఇంకా దానికి ఇంకా ఎక్కువ అట్లు ఉంటాయండి హ్మ్
వంటే గదా అన్ని చూసుకుంటే హెల్త్ పాడవుతుంది అని
దానికి ఎక్కువ బ్యాక్టరీ లాంటివి ఇంక ఎక్కువ ఉంటదడి అ దానికి ఫామ్ అయ్తాది ఎక్కువ అందుకనేసి దాన్ని కూడా ఏ ఫస్ట్ రోజే కంప్లీట్ చేయాలండి మళ్ళీ నెక్స్ట్ డే చద్దన్నం
ఉమ్ గ్యాస్ ఫామ్ ఇవి వచ్చేది మెయిన్ గా దాని వల్లనే
అలా అలా కొన్ని కొన్ని ఫ్రిడ్జ్ కూడా యూజ్ అవుతాయండి కాదని కాదు కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని కొన్ని ఉంటాయి అన్నట్టు ఖరాబ్ కాకుండా హామ్
సరే మేడం థ్యాంక్ క్యూ మాట్లాడినందుకు వంట చేసుకోవాలి ఆ బాయ్